ఆ బావున్నాం మీరు బావున్నర
బావున్నాం చాలా రోజులైంది మాట్లడి
ఆ అవును
ఇ కరోనా టైంలో చాలా జాగ్రత్తల్ తీసుకుంటున్నావా
అవును రా ఇప్పుడు పరిస్థితి మామూలుగా ఉన్నప్పటికీ అప్పట్లో చాలా స్వయంగా అనిపించేది, నువ్ ఎలా ఫీల్ అయ్యావు అప్పుడు.
నిజం చెప్పాలంటే మొదట్లో చాలా టెన్షన్ వేసింది వార్తల్లో రోజు కేసులూ, డెత్స్ వింటు భయపడిపోయేవాడు.
అవును ముఖ్యంగా లాక్ డౌన్ టైం లో ఇంట్లోనే ఉండటం చాలా కష్టం అనుపి. ఒచ్చంది
అబ్బ అదే నిజం బయటికి వెళ్ళలేకపోవడం, ఫ్రెండ్స్ ని కలవలేకపోవడం, చా. అలా మిస్ అయ్యా
కానీ ఒక పక్క చూస్తే ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపడం జరిగింది కదా
అవును అది మాత్రం మంచి విషయం, నేను మా అమ్మతో కలిసి కుకింగ్ కూడా నేర్చుకున్నాను.
వావ్ నాకైతే ఆన్లైన్ క్లాసులు చాలా కష్టంగా అనిపించేవి.
నాక్కూడా నెట్ సమస్యలు, కాన్సన్ంట్రేషన్ లేకపోవడం, చాలా ఇబ్బందులు.
ఆ ఆ అప్పట్లో మాస్క్ వేసుకోవడం కూడా ఒక పెద్ద అలవాటుగా మారిపోయింది గదా.
అవును మొదట్లో ఇబ్బంది కానీ తర్వాత అలవాటు అయిపోయింది, శానిటైజర్ కూడా ఎప్పుడు వెంట. అ పెట్టుకునేవాళ్ళు
కరోనా వల్ల మనం ఆరోగ్యం పై ఎక్కువ దిష్ట పెట్టడం మొదల్ వేట్టాం అనిపించేది.
ఖచ్చితంగా నేను డైలీ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్సాను
మంచి హ్యాబిట్ రా నేను కూడా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఫ్రూట్స్ ఎక్కువగా తినేవాళ్ళం
కరోనా సమయంలో డాక్టర్స్, నర్సెస్, చేసిన సేవలు నిజంగా గొప్పవి.
అవునూ, వాళ్ళ డెడికేషన్ చూసి మనం గర్వపడాలి.
వ్యాక్సిన్ ఒచ్చినప్పుడు నీకు భయం వేసిందా
కొంచెం టెన్షన్ ఉన్నా తర్వాత సేఫ్ అని తెలిసి తీసుకున్నాను.
నేన్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకున్నాక కొంచెం కాన్ఫిడెంట్ అయ్యాను.
కరోనా వల్ల చాలా మంది జాబ్స్ కోల్పోయారు అది చాలా బాధాకరం.
అన్నీ ఎకానమీ కూడా చాలా ప్రభావితమైంది.
కానీ టెక్నాలజీ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ చాలా హెల్ప్ అయింది
అవును స్టూడెంట్స్కి కూడా ఆన్లైన్ లెర్నింగ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.
ఊ కరోనా తర్వాత మన జీవన విధానం కూడా మారిపోయిందనిపిస్తుంది.
నిజం ఇప్పుడు హైజీన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నా.
ఊ పబ్లిక్ ప్లేసెస్
హలో
అ హలో
ఆ చెప్పండి
పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్తే కూడా జాగ్రత్తగా ఉంటున్నాం.
ఫ్యూచర్లో ఇలాంటి పాండమిక్స్ వచ్చినా మనం బెట్టర్ ప్రిపేర్డ్ గా ఉండడం అనిపిస్సుంది.
అవునూ ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరిగింది.
కరోనా మనకి పేషెన్స్, డిసిప్లేన్ నేర్పింది కదా.
ఆ అలాగే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ కూడా అర్థమయింది.
నిజం, జీవితంలో చిన్న చిన్న విషయాలన్ని కూడా అప్రిషియేట్ చేయడం నేర్చు. కున్నా
ఇప్పుడైనా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి అనుకుంటున్నవ్.
బ్యాలెన్స్డ్ డైట్, ఎక్ససైజ్, గుడ్ స్లీప్ ఇవన్నీ మెంటైన్ చేయాలి.
అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి
అవును మెంటల్ హెల్త్ కూడ చాలా ముఖ్యం
కరోనా టైమ్ లో నువ్వు ఏమైనా కొత్త స్కిల్స్ నేర్చుకున్నావ
నేను కుకింగ్ అలాగే కొంచం డిజిటల్స్ స్కిల్స్ కూడ నేర్చుకున్నాను
చాల బాగుంది నేన్ నేన్ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకున్నాను
గ్రేట్ బుక్స్ మనకు చాల నాలెడ్జ్ ఇస్తాయ్
కరోన ఒక బ్యాడ్ ఫేజ్ అయినా మన మనకు కొన్ని గుడ్ లెసన్స్ కూడ ఇచ్చింది
ఖచ్చితంగ ప్రతీ కష్టంలో కూడ ఒక మంచి విషయం ఉంటుంది
ఇప్పుడైన మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి
కాని అది మన ఫ్యూచర్ గొల్ చాలా అవసరం
సరేర నీతో మాట్లాడడం చాలా బాగుంది
నాక్కూడ ర
ఏ ఇంకొక విషయం అడగాలి అడగాలనిపించింది
అడుగురా ఏమిటి
కరోనా టైం లో నీకు ఎప్పుడైనా భయం ఎక్కువగా వేసిన సందర్భం ఏదైనా ఉందా
అవున్రా మా దగ్గర ఒక దగ్గరి బంధువు పాజిటివ్ వచ్చిందని తెలిసినప్పుడు చాల్ టెన్షన్ అయ్యింది
అబ్బా అప్పుడు మీరేం జేశారు
వాళ్ళని వెంటనే ఐసోలేషన్ లో పెట్టాం డాక్టర్ అడ్వైస్ తీసుకొని మెడిసిన్ కి కూడ ఇచ్చాం
రికవర్ అయ్యార వాళ్ళు
అవును ఫ్రెండు రెండు వారాల తర్వాత పూర్తిగా కోలుకున్నారు
అది వింటే చాల రిలీఫ్గా ఉంటుంది
అవున్రా అప్పట్లో ప్రతి రోజు టెన్షన్ గానే ఉండేది
నిజం మనకు తెలిసిన వాళ్ళకు వచ్చినప్పుడు ఇంకా భయంగా అనిపిస్తుంది
అదే కాదు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కూడ చాల సర్క్యులేట్ అయ్యేవి
అవును కొన్నిసార్లు ఏది నిజం ఏది అబద్ధం అని అర్థం కాకపోయేది
అందుకే నేను అఫీషియల్ న్యూస్ మాత్రమే ఫాలో చేస్తుండే
మంచి అలవాట్ నేన్ కూడ తర్వాత అదే చేస్తాను
కరోనా టైమ్లో మనం ఎంత కాషన్గా ఉండాలో అర్థమైంది
అవును చిన్న జాగ్రత్తలు కూడ ఎంత ముఖ్యమో తెలిసింది
ఉదాహరణకి చేతులు కడుక్కోవడం మాస్క్ వేసుకోవడం అలాంటివి
అలాగే క్రౌడ్ ప్లేసెస్ అవైడ్ చేయడం
కరోనా వల్ల ఆన్లైన్ షాపింగ్ కూడ చాల పెరిగింది కదా
అవును అప్పట్లో బయటకు వెళ్ళడం కష్టం కావడంతో అందరుూ ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యారు
డెలివరీ బాయ్స్ కూడ చాల కష్టపడ్డారు పాపం
నిజం వాళ్ళ సర్వీస్ లేకపోతే చాల కష్టమయ్యేది
కరోనా సమయంలో డైలీ రొటీన్ ఎలా ఉండేది
మార్ర్నింగ్ లేట్ గా లేవ్వడం ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం తర్వాత మొబైల్ యూస్ చే యూస్ యూజెక్కువా
అదే నా దగ్గర కూడ కానీ తర్వాత నేను రోటీన్ మార్చుకున్నాను
ఇలా
ఎర్లీ మార్నింగ్ లేవడం యోగా చేయడం స్టార్ట్ చేశాను
గ్రేట్రా యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి
అవును మైండ్ కూడా చాలా కామ్గా ఉంటుంది
కరోనా టైంలో బడెన్ ఎలా హ్యాండిల్ చేశావు
మూవీస్ చూసాను సాంగ్స్ విన్నాను అలాగే డ్రాయింగ్ కూడా చే ట్రై చేశాను
వావు క్రియేటివ్ థింగ్స్ చేయడం మంచి ఐడియా
నువ్వు చేసావు
నేను కుకింగ్ నేర్చుకున్నాను కొంచెం
ఏమేమి డిషెస్ చేశావు
టీ ఆమ్లేట్ మ్యాగికా సింపుల్ కర్రీ
సూపర్ ఇప్పుడు మాస్టర్ చెఫ్ అయ్యావు అనుకుంటా
ఆహా కాదురా ఇంకా ప్రాక్టీస్ కావాలి
కరోనా వల్ల ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం క్లీన్ అయింది అనిపించడు
అవును పొల్యూషన్ తగ్గింది
బర్డ్స్ సౌండ్ కూడా క్లియర్గా వినిపించేది
హలో నేచర్ కి కొంచం ఆ నేచర్ కి కొంచెం బ్రేక్ ఇచ్చినట్టే
కానీ ఎకానమీ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ అయింది
అవును బిజినెస్ బిజినెసెస్ చాలా లాస్ అయ్యాయి
స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కూడా డిస్టర్బ్ అయింది
ఎగ్జామ్స్ క్యాన్సల్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు
మొదట హ్యాపీ కానీ తర్వాత ఫ్యూచర్ గురించి టెన్షన్
అదే నా దగ్గర కూడా
కరోనా వల్ల మనం అన్సెటన్లేని యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాం
అవును లైఫ్ అన్ప్రెడిక్టబుల్ అని అర్థంమయ్యంది
ఎప్పుడైనా మనం ఫ్యూచర్ కోసం బెటర్ ప్లానింగ్ చేయాలి
అలాగే మెంటల్ స్ట్రెంతస్ కూడా డెవలప్ చేసుకోవాలి
కరోనా టైంలో స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేసా
ఫ్యామిలీతో మాట్లాడటం ఫ్రెండ్తో ఫ్రెండ్స్తో కాల్స్
సోషల్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్
అవును లోన్లీ నేస్ తగ్గుతుంది
కరోనా వల్ల రిలేషన్షిప్స్ శావాల్యూ కూడా తెలిసింది
నిజం రా చిన్న చిన్న ఫైట్ కూడా మీనింగ్లెస్ అనిపించాయి
ఎప్పుడైనా మనం పాజిటివ్గా ఉండాలి
అవును లైఫ్ ని ఎంజాయ్ చేయాలి
కరోనా గురించి ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా చెప్పాలి అనుకుంటున్నా
ఒకరు టై ఒక టోత్ టైమ్గా కానీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్గా
మంచి మాట
మనం ఎదుర్కొన్న ఛాలెంజె ఫిరింగ్స్
అ చెప్పు
మనం ఎదుర్కొన్న ఛాలెంజెస్ గురించి చెప్పాలి
అలాగే కరేజ్ గురించి కూడా
డాక్టర్స్ పోలీస్లు చేసిన సేవలు కూడా చెప్పాలి
అవును వాళ్ళు రియల్ హీరోస్
కరోనా వల్ల గ్రాటిట్యూడ్ నేర్చుకున్నాము
చిన్న విషయాలు కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి
ఇప్పుడైనా హైజీన్ హ్యాబిట్స్ కంటిన్యూ చేయాలి
అవును అది ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది
మాస్క్ వేసుకోవడం ఇప్పటికీ కొన్ని చోట్ల అవసరం
ఎస్పెషల్లీ హాస్పిటల్స్లో
కరోనా వల్ల సైన్స్ మీద ట్రస్ట్ కూడా పెరిగింది
వ్యాక్సిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరిగింది
వ్యాక్జిన్ డెవలప్మెంట్ ఆ అది ఒక గ్రేట్ అచీవ్మెంట్
టెక్నాలజీ కూడా చాలా హెల్ప్ చేసింది
ఆ ఓకేరా ఇప్పుడు నిజ బాయ్ మరి
ఉమ్ సరే బాయ్